హలో
వినిపిస్తుందా అండి
అవునండీ బాగున్నారా అండి
బాగున్నా మీరు బాగున్నారా
అండి ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇంతకు ముందు టిఫిన్ అయిపోయింది మీరు తిన్నారా బ్రేక్ ఫాస్ట్
తిన్నానండి
ఏమి తిన్నారండి
మాది ఇవాళ పూరి విత్ ఎగ్ కర్రీ అండి.
ఓ
మీదండి
నేను మ్యాగీతిన్నాను అండి
మ్యాగి మ్మ్మ్
ఇంకా ఏం సంగతులు అండి. మార్నింగ్ నుంచి ఇంకేమేమి చేస్తారు. అంటే ఇంట్లో పనులన్నీ అయిపోయాయా.
మా మమ్మీ చేసారండి. నేను చేసిన నార్మల్గా ఎయిట్ ట్వంటీ క అలా. ఎయిట్ థర్టీ క అలా. లేచి ఫ్రష్అప్ టిఫన్ని తిని కూర్చున్నా.
ఇంట్లో పనులనేవి మమ్మీ ఒక్కతే చేసుకుంటారా అండి
ఈ రోజు ఒక్కతే చేసుకుందండి అంటే నార్మల్ గ వచ్చేసింది సరే అండి. బట్టల్ వాష్ చేస్తా నేను ఆరేయడం
ఇల్ ఉఊబడా ప్లేస్ అ అని
అవునా నే కూడా ఇల్లుడవాలండి మా మమ్మీ చెప్పిపోయింది ఊడవనే ఊడవలా ఇంత వరకు వచ్చిందంట తాటదిస్తది
రెండే పనులు చెప్పింది బట్టలను తీమని ఇల్లు ఊడవమని రెండు పనులు చేసేసాం
నాక రెండు పని చెప్తే ఒక పని అయిపోయింది ఒక పని అట్నే పెండింగ్ పెట్టినాన్ని ఏమంటదో ఇంటికి వచ్చినంగా చూడాలి
హ్మ్
ఇంకా ఏం సంగతులండి
లంచ్కకి ఏం ప్రిపేర్ చేస్తున్నారండి వాళు
లంచ్ కి దొండకాయ టమాటా
ఓ మీరే చేస్తారా మమ్మీ చేస్తారా
మనకంత రాదులేండి మా మమ్మీ
అ ఓకే
మనం ఓన్లీ తినే బ్యాచ్ అనమాట అంతా కష్టపడి వన్ డే బ్యాచ్ మాదిగా అదండి మీరు అంటే మీ లంచ్ లో
న నార్మల్గా ఎప్పుడు మా మమ్మీ ఇ మా మమ్మీకి హెల్త్ బాగాలేనప్పుడు అప్పుడు వంట చేస్తా వచ్చు అన్ని వంటలు బట్ చెయ్యను కబదు
అ ఏమ ప క్షం ఉ బంట
నార్మల్ అన్నీ వండుతా అండి వెజ్ నాన్ వెజ్ ఒక సీ ఫుడ్ తప్ప
సీ ఫుడ్ అన్నీ వచ్చాండి బెండకాయ వంకాయ
అవునండి అన్ని వ
అవునా పర్లేదండి
అన్నే నేర్పించేసింది మా నాన్న నుండే నాకు ఎందుకంటే కుకింగ్ అంటే చాలా ఇష్టం అండి న గ్రాడ్యుయేషన్ అయిపోతేనే నేను హోటల్ మేనేజ్మెంట్ తీసుకుందాం అనుకున్నామ కాని మా పేరెంట్స్ వద్దు అన్నారు
అండి
అప్పుడు కరోనా టైం లో ఇగ ఇంట్లోనే ఉంటి అన్ని వంటలు నేర్చుచేసుకున్న
ఓ కరోనా టైం లో నేర్చుకున్నారా మేము కరోనా టైం లో విచిత్ర విచిత్ర ప్రయోగాలు చేసామండి
ఎలా ఉన్నాయి మరి అన్ని అతుక్కుపోయినాయా
చూసా చూసాను అన్ని కోవిడ్ లో కోవిడ్ టైం లో మీరు బాగా చేసింది ఏంటండీ
నేను బిర్యాణి నేరుచుకున్నా అండి కోవిడ్ టైం లోనే
విట్టన్ల బిర్యానీ నేర్చుకున్నారా
అ ఉ
కోవిడ్ టై లో సమోస నూడిల్స్ ఎగ్ తో నూడిల్స్ ఎలా చేయాలి చికెన్ నూడిల్స్ ఎలా చేయాలి ఇంకా
కాని అది మొత్తం ఉప్మా లెక్క ఐపోయింది నూడిల్స్ మొత్తం
బాగ ఉడకబెట్టినట్టున్నారు
ఏం లేదండి
అందుకే అవి అలా అయిపోయాయి
ఉహు మీరు చేశారా ఏమైనా అలా
ఇమ్ యాక్చువల్ గా లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి నేను కుకింగ్ పెద్దగా ఏం చేయలేదండీ చేస్తే నాకు తెలిసి ఆకురాలు అది కూడా మా మమ్మీ గైడ్ చేస్తాంటే కుక్ చేసేదాన్ని
నార్మల్గా మీరు చేయలేదా అండి ఇట్లా మ్యాగీ గానీ ఇట్లా పాస్తా నూడిల్స్
పాస్త ఈ మధ్య మా నాకోసం ట్రై చేయరా మే
అవునా బాగా వచ్చిందా అండి
ఈ సబ్జా సవ్వలేదు అలా అని మొత్తానికే ఫెల్ మళ్లీ
ఉహు ఏం పాస్తా చేసా చేసారండీ
అండి మరీ సక్సెస్ అవ్వలేదు అలా అని మరి ఫెయిల్ అవ్వలేదు ఒకే ఒ
ఒకే ఒకే ఒకే ఇంకేమైనా ట్రై చేశారా
రేష్మి మిల్కీ సాస్ పాస్తాను స్పైసీ రెండు చేశానండి
హండ్రెడ్ తెల్వదు చెప్పడింకా విశేషాలు ఇపోయినయ మీ పన్లు మరి
అంటే ఇ ఈ అదే అంటున్న లాస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేనసల్ కుక్స్ చేయి పెడుతుంటే
మీ వాయిస్ బ్రేక్ అవుతుందండీ
వాయిస్ బ్రేక్ అవుతుందా
హ్మ్
ఇప్పుడు ఓకేనా అండి
హ్మ్ ఏమైనా షాపింగ్ చేస్తారేమో అండి హ
చేసానండి మాకు నాలుగు ఐదు కుర్చీలు కుర్తి ఆర్డర్ చేశాను
ఆన్లైన్ షాపింగ్ అండి
అవునండి చూస్తున్న మా మమ్మీ ఏవో భలే రిచ్చి అని అంటుంది నాకేమో రిచ్చి కర్గా
ఇదిగా
రిచ్చ్ గా అనిపించిన ఉంచాలా వద్దా తీసేయాలా అని ఆలోచిస్తాను.
మీరు ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ లో ప్రిఫర్ చేస్తారా అండి
హ్మ్ లేదండి రెండు అంటే సిచ్యుయేషన్ తగ్గట్టు
ఓకే
సిచ్యువేషన్ తగటు ఇప్పుడు అంటే నాక్ ఏమన్నా ఎమర్జెన్సీ ఉంది అనుకునే బైట్కి వెళ్ళలేన్ సిచ్యువేషన్ అయితే ఆన్లైన్. లేదు అంటే నేను నాకు ఎక్కువ అయితే బయట షాపింగ్ చేయడంంటేనే ఇష్టం ఎందుకంటే. మనం అవి చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు ఆన్లైన్ అనుకోండి మనకి క్వాలిటీ తెలియదు ఏం తెలియదు. రాండమ్ ఒకటి నచ్చుతుంది కానీ వచ్చేసరికి అది క్వాలిటీ బాగోకపోవడం లేకపోతే డ్యామేజ్ కూడా రావడం లేకపోతే మనం పెట్టిన ప్రైస్ వర్త్ అనిపియదు పోవడం ఇలా అంతా ఉంటాయి కదా
అవును ఈ మధ్యలో చాలా ఫ్రాడ్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి డమేజ్ అయినవి. ప్రొడక్ట్స్ అన్ని
ఉ నా కూడా వాడు కాటన్ అని చెప్పాడండి కాటన్ అని చెప్పేసరికి నేను ఆర్డర్ చేసిన హ అట్లానే మేడం లేేదండి సమ్ లైక్ ఎట్లా చెప్పాలి అంటే రేయాన్ క్లాత్ తెలుసా బాయ్స్ ది షర్ట్స్ ఉంటాయి కదా ఆ సిల్క్ మోడల్ల్లో ఆ ఆ క్లాత్ వచ్చిందండి
మరి రిటర్న్ పెట్టకపోయినావ్ రా
అదే చూస్తున్నా టూ థౌజండ్ కి ఫోర్ డ్రెస్సెస్ వచ్చాయండి
ఓకే
కుప్పుటు బాగా నచ్చాయి
పెడుతే ఇప్పుడు రీతన్ సూడ పోతే అని అర్ చూస్తున్నారా
ఆ
రిటర్న్ పెడితే ఫోర్ ప్రోడక్ట్స్ వెళ్లిపోతాయని చూస్తున ఉన్నారా
లే లేదు ఫోరై ప్రోడక్స్ ఎల్లవు టూ పెట్కోవచ్చు ఛాన్స్ ఉంది కాకపోతే ఏమని ఆలోచిస్తున్నా అంటే అంటే ఫైవ్ హండ్రెడ్ కి కుడ్తా ప్లస్ పాయింట్ వచ్చింది
ఓకే టూ పీసెట్
ఆ టూ పీస్ సెట్ వచ్చింది సో మళ్ళా అదే ఫైవ్ హండ్రెడ్ కి బయట రావు కదా ఒక త్రీ ఫో ఫోర్ ఫైవ్ టైమ్స్ అన్నా మించి నేను ఎయ్యాను మళ్ళి మళ్ళీ అది పక్కకు పడేసేదవుతది అందుకైనా ఆలోచిస్తున్నా ఉంచాలా తీసేయాలా అని
ఆ చూడండి చూసి ఆలోచించి ఉంచాల తీసెయలని చెప్పేసి పెట్టండి రీఫండ్ అయి అమౌంట్ మళ్ళి మీ
అదే చూస్తున్నా
మీరే చేసార ఇయలా బ్రేక్ఫాస్ట్ పూరి లేకపోతే బయట లైక్ మీ మమ్మీ చేసిందా బయట తీసుకొచ్చారా
గనె
అహ అ ఇంకేంటండి విశేష జాలు
హు ఇంక అంటే ఏం లేదు వాన్ని ఓకే అండి బాయ్